లో మేడం హాయ్ అండి
ఏన్ చేస్తూ బాగున్నా మీరు బాగున్నారా
మీరు
తిన్నారు
లేదండి ఇప్పుడే వర్క్ అయిపోయింది ఈ ద ఆయనం కూర్చున్నాం ఖాళీగా ఇంకా వంట పని చేయాలి
అవునా పిల్లలు స్కూల్కి వెళ్ళోచ్చారా స్కూల్కి వెళ్ళారా ఇవ్వాలా
ఆ వెళ్ళాను వెళ్ళేసి వచ్చాను మ నుంచి మన నుంచి ఈవేనింగ్ వరకు అక్కడ ఇగ
మళ్ళీ ఏ టైం వరకు వస్తారు
ఈవినింగ్ ఏమో ఫైవ్ థర్టీకి వస్తానండి వచ్చాక ఇక వర్క్ అవి చేసుకుొని మళ్ళీ నైటు మళ్ళీ మార్నింగ్ నైన్ వరకు వర్క్ చేసుకుని వెళ్ళడం ఇదే డైలీ వర్క్ అయిపోతుంది ఇంకా డైలీ రొటీన్ అయిపోతుంది
రొటీన్ లైఫ్ అయిపోయింది సిటీ లైఫ్ లాగా బిజీ అయిపోతున్నారుది
ది ఇది ఇలా ఉంటుంది ఎవరితో మాట్లాడడం కుదరట్లేదు ఏదో ఒక వర్క్ అ ప వకులో ఆ వర్క్ లో పడి పోయి ఇంట్లో వరకు బయట వరకు ఇద సరిపోతుంది ఉ పక్కన వాళ్ళతోని ఎవరి మాట్లాడే టైం ఉండదు ఉండట్లేదు అసలు
ఈ సిటీ లైఫ్ లాగా అయిపోయింది మీ లైఫ్ ఇప్పుడు ఇంకా బిజీ బిజ్ దిగా
అప్పుడే సాలరీస్ ఎక్కువాయిపోవచ్చు
అవును ఆ
అంటే అక్కడ ప్రేజరింగ్ ఏం అంత ఉండదులే గా ని అక్కడ అక్కడ వాల్ దిస్ వడం ఇంట్లో వర్క్ చేసుకోవడం పిల్లల్లు జూ సుకోవడం ఇదే
పిల్లల్లు చూసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉండే ఉంటుంది అవునండి మేమేం లేదండి ఇంట్లోనే ఉంటాం అట్లా ఉండడమే పిలలింకా స్కూల్ కెల్ సేరి ఇప్పుడు
జ
కోనేం
మీ పెద్దబాయ్ కూడా కూడా స్కూల్ కెల్లాట్ లేదా ఇంకా
పెద్ద అబ్బాయ్ అంగన్వాడికి వెళ్తాడండి
బాబుకు ఎన్ని ఇయర్స్
ఏ బాబుకి
ఇ బాబుకి మంత్సేన ఫస్ట్ బర్డే అయిపోయిందా ఫస్ట్ బర్డే అయిపోఇంద గ్రాండ్గా చేస్తారా మరి
కందూరు చేసి దేవుడి దగ్గర చేయాల అనుకుంటున్నామండి
అవునా ఉమ్ మొన్ననే కందు దీశం మా పాపకి అవనది ఇద్దరు పాపాలకి చూసినాం
చేసారా ఆ మేము కూడా కందురీ చేసి అక్కడే అన్నారంలో చేస్ చేయాలనుకుంటున్నామండి
అవుయితే గ్రాండ్గానే చేస్తారని మాట
చేస్తామండి మంచిగా అందరు రావాలి బర్త్డేకి
మీ జనని ఈశ్వర్ గానిది గా
స్తామండి ఇ ప్
అన్నారమంటే ఆ కందూరంటే ఇప్పుడు అక్కడే అన్నయా డిన్నర్ అన్ని అరేంజ్ చేస్తారా పార్టీ రాదు అక్కడే అరేంజ్ చేస్తారా కేక్ కటింగ్ గానీ అక్కడే ఉంటయా
ఏంటిదండి
కేక్ కట్టింగ్ లాంటివన్నీ
ఆ అన్ని అక్కడే చేసేస్తామండి ఇంటి దగ్గర చేసి దేం లేదు
బాగానే ఉంటదక్కడ అంటే ఇంటి దగ్గర కంటే బెట్టరు ఉంటది అక్కడే ఇగ అన్ని చూసాయి అక్కడే అయిపోతాయి ఆ ఇంటి దగ్గర అంటే పెద్ద వర్క్స్ అయిపోతాయి ఇంకావు వర్క్ ఎక్కువ అవుతది మనకి ప్రెజర్ ఎక్కువ అయిపోతయి అక్కడయితే మార్నింగ్ వెళ్లిసి అక్కడ అన్ని దేవుడి దగ్గర దర్శనం చేసుకోవచ్చు ఒకడే పార్టీ అది చేయొచ్చు అందరు అక్కడికే వస్తారు ఇంగ మళ్ళీ వెళ్తారు వచ్చే వాళ్ళు కూడా ఆ వెల్తరు అవును అది ప్రశాంతంగా ఉంటది ఆ మేం గూడ ఆహ అందరిని అక్కడికి రమ్మని చెప్ప నం అక్కడికే వచ్చిల్లు అక్కడే అరేంజ్ చేసినం అన్ని డిన్నర్ అన్ని అక్కడ అరేంజ్ చేసా అందర అక్కడ లంచ్ చేసి వెళ్ళిర్రు ఇగ ఇంటికి ఎవ్వరు రాలేదు మా ఫ్యామిలీ వరకు ఇంటికి ఒచ్చేసినం
అట్లనే బెటర్ గా ఉంటదండి
ఉంటద
హు కా
నెక్స్ట్ ఇంకా ఇప్పుడు పెళ్ళిళ సీజన్ కా ఆ చేస్తాను అంటే బాగా ఎం కాదు గని కొంచెం చిన్న చిన్న గా నార్మల్ చ ఒస్తది మావర కు
కె చేస్తారా
నా వాడకంటే నాకు కూడా అంత ఏం రాదు పిల్లల వి అయితే చేస్తా ఫ్రాక్స్ ఆ పట్టు లంగా అట్లాంటివి అయితే స్టిచ్ చేస్త పిల్లలకు యూజ అవుతుంది అంతే గాని నా అంటే నా బ్లౌజ్ లాంటి అయితే ఏం ఓన్లీ టాప్స్ అలాంటి చిన్న చిన్న ట్రై చేస్తున్నాయి ఇప్పుడే ఈ సమ్మర్ లో నేర్చుకోవాలనుకుంటున్నా ఇప్పుడు కొంచెం బయట వరకు వేళ్ళేసరికి ఈ స్కూల్ కి వెళ్ళడం సరికి
బిజీ అయిపోయారు కదండి ఇప్పుడు ఏముంటది ఆది అంటా
సెమ్మర్ లో కొంచెం మళ్ళీ నేర్చుకొని
నేర్చుకోనీ మన బ్లౌజ్ మనం
బ్లౌజ్ పీస్ టు ఫిఫ్టీ ఉ మన బ్లౌజ్ అనిపిస్తుంది ఏంటి ఏ వర్క్యినా స్చ్చింగ్ బెటర్ చాలా బెటర్ అసలు అసలు దన్ సైడ్ పోవడమే బెటర్ ఏమో అనిపిస్తుంది
అవునండి థౌజండ్ రూపీస్ తో షాపింగ్ శారీ వస్తుంది ఈ బ్లాజ్ మళ్ళీ థౌజండ్ రూపీస్ పెట్టాల్సి వస్తుందండి వర్క్ చేసుకోవలి అది వేయాలి
టూ ఇయర్స్ వరకు బాగా నడిచింది వర్క్ వర్క్ అని అందరూ వర్క్ చేయించుకోవడం బాగా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కొంచెం వర్క్ అంత ఇంటరెస్ట్ పెట్టలేదు స్టిచింగ్ పైన ఎక్కువ అవుతుంది డిజైన్ డిజైన్స్ వాళ్ళకి నచ్చినట్టు డిజైన్స్ ట్రెండింగ్ ఏ డిజైన్ ఉంటే ఆ డిజైన్ కుట్టుకోవడం వల్ల అసలు మస్త అయిపోతుంది అసలు మీద బాగా వస్తుంది ఆ బిజినెస్ అనేది బిజినెస్ బెటర్ అసలు
ఆ
అసలు మాకు కొంచెం బేస్ బేసి బేసిక్స్ లాగ వచ్చేది అదే నేర్చుకుంటే బాగుండేమో అనిపించింది సడన్ గా మళ్ళీ వస్తదొ రాదో అనేసి వేరే వర్క్ చూసుకోవడం వల్ల దాన్ని వదిలేసినట్టు అంది ఇప్పుడు అనిపిస్తుంది అదే నేర్చుకొనున్ ఆ బేసిక్స్ తోనే ఇట్లనే మళ్ళీ ఎక్కడ నేర్చుకొని ఒక టూ త్రీ మంత్స్ నేర్చుకుంటే అయిపోయేదుండె మంచి బిజినెస్ సెట్ చేస్ టే మనమే ఒక షాప్ పెట్టుకొని
షాప్ పెట్టకున్నా ఏం లేదండి మనం మనం స్టిచ్ చేసుకొని పక్కన వాళ్ళ స్టిజ్జేస్
అసలు ఎందుకు హ్యాండ్స్ ది మళ్ళీ ఈ వర్క్ చూసుకున్నాయి కదా మళ్ళీట ట్లా పోతామని మళ్ళీ ఒక వర్క్ చూసుకున్నాక ఇన్ ఇంకోదాంట్లేకి ఎందుకు పోవాలన్ పీయదిగా దాంట్లోనే సరే లే ఏదో ఒకటి ఇదే చేస్ పెద్ద పని అనిపిస్తది
అవును
ఫస్ట్ డిసై టయేటప్పుడు ఏదో ఒక వర్క్ మంచిగా మంచిగా తీసుకోవాల అంతే డిసిషన్ తీసుకొని మంచి వర్క్ ఏదో ఒకటిపి సై తీసుకుంటేనే బెటర్ అసలు ఏదో ఒకటి చేయాలి ఖాళీగుండద్దు ఏదో ఒక్ కుదియాలని కీ తీసుకుని ఏదో ఒక వర్క్ చూసుకుంటే ఇప్పుడు
అంతే అవునండి నేను కూడా నెక్స్ట్ స్టిచ్చింగ్ చేసుకోవడం నేర్చుకుందాం అనుకుంటున్నా పిల్లలు పెద్ద అయిన తర్వాత ఇస్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇక స్టిచ్చింగ్ లోకె ఇంగ వేరే ఏం లేకుండా అదొక్ ఒకటి ఆప్షన్గా పెట్టుకొని చేసు క్యాలన్
అవును ఇంకా ఎమ్ ఆప్షన్ తీసుకోకుండా ఇ పిల్లలు స్కూల్ పంపిఇవగానే స్టిచింగ్ ఒక ఏముంది ఒక త్రీ మంత్స్ అసలు స్టార్టింగ్ నుంచి నేర్చు వాలంటే సిక్స్ మంత్స్ నేర్చుకుంటే సరిపో తదిగా సిక్స్ మంత్స్ ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటే ఆ ప్రతి ఒక్క డిజైన్ వస్తు చూపిస్తది మనకి ఏది కావాలంటే అది నేర్చుకోవచ్చు మనకు నచ్చినట్టు మనం గుట్టుకొ చు ఇంకా వేరే వాళ్ళకి గూడా వాళ్ళకు మనకు ఎట్లా అంటే అట్ల మన మన అవును మన బ్లౌజ్ మనమే డిజైన్ చే కోచ్చు అది బాగుంటదిగా అసలు మనం మనది మనం స్టిచ్ చేసుకొని కుట్టుకోవడం అద్ ఆ అతని పేరే ఉంటది అసలు
అది వేరే అనిపిస్తదండి ఇప్పుడు మా వదిన అలానే చేస్తారు మా వదిన స్టిచ్చింగ్ చేస్తారు
అ
ఎప్పుడైనా ఒక షాపింగ్ చేయడం కొత్త శారీ తీసుకోవడం స్టిచ్ చేసుకోవడం
ఇప్పుడు స్టిచింగ్ వచ్చిన వాళ్ళు ఏమన్నా సారీ చూడంగానే తీసుకుంటారు దా ఏమన్నా స్టిచెస్ స్టిచింగ్ వచ్చు కాబట్టి ఆ ఫైవ్ హండ్రెడొ సిక్స్ క్షణలో పెట్టేసి సారీ తీసుకున్నారు అనుకోండి బ్లౌజ్ ఈజీగా కూడా వాళ్ళు వెన్ అట్టనే స్టిచ్ చెయ్యి పించేసుకుంటారు ఎప్పుడు అంటే అప్పుడు వాళ్ళకి గివాళ రేపు కావాలంటె రేపు ఇవ్వాళ కావలం ఇవ్వాళ అప్పటికప్పుడైన స్టిచ్ చేసుకుంటారు ఆ నైట్ అంటే నైట్ స్టిచ్ కొందరు మార్నింగే ఎసుకుంటారు అది అది అది అంత ఉండాలి
అవునండి అట్లా ఉండడమే కొంచెం మనది మనం ఇప్పుడు డ్రెస్సింగ్ కోసమే అయినా గా డ్రెస్సింగ్ కోసమే గదా ఇప్పుడు మంచి డ్రెస్ వేసుకోవాలి మంచిగా ఉండాలి మనది మనం స్టిచ్ జేసుకుంటే అది పెద్ద హ్యాపీనెస్ ఇంకా బాగా జెస్ కున్నామనేసి
హ్మ్
మా వదిన అలానే చేస్ తది ఇప్పుడు
మరి మీరు కూడా నేర్ కుండి నేర్చుకోండి మీ దెగ్ దగ్గరలో ఎవరైనా నేర్పిస్తే సిటీలో నేర్చుకుంటే మళ్ళీ అది కూడా ఎక్కువ అయితుంది దగ్గర్లో అయితేనే ఆ చుట్టుపక్కల తెలిసిన వాళ్ నేర్పివ్వ అంటేనే బెటర్ సిటీలో వెళ్ళలి నేర్చుకోమంటే టె థౌజంను ట్వెల్వ్ థౌజంను అట్లా అడుగుతారు
అవునండి ఇప్పుడు మా వదిన చేస్తుంది అ అన్నీ చ వస్తున్నాయండి ఆమె
ఆ అంటే మీ రిలేటివ్స్ కబట్టి కొంచెం చిన్న చిన్నగా బేసిక్ నేర్చుకొని మామలుగా నేర్చుకున్న బెటర్ కదా డిజైన్స్ అవి అంటే ఇక్కడ ఇక్కడగ్గరలో మనేర్చ ఎవరి దగరనుంచి నేర్చుకుంటే బటర్ ఇంకా
ఇప్పుడు శారీస్ తీసుకురావడం ఫాల్స్ వేసిచ్చి ఇయడం ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళ దగ్గర దగ్గర నుంచి శారీస్ తీసుకొచ్చుకొని ఫల్స్ వేసి ఇస్తారు వాళ్ళకి వాళ్ళక్ పాల్స్ ఇచ్చేసి ఆ ఆ డబ్బులతో మళ్ళీ వర్క్ వేయించుకుంటారు ఆమె బ్లౌజ్ కి శారీ కొనుకొని వస్తారు ఆ డబ్బులు అక్కడ ఫాల్స్ కుట్టేసి అక్కడ వరకు అక్కడ క్లోజ్ చేసేస్తారు
మళ్ళీ ఇప్పుడు స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు ఏముంది ఆ శారీస్ బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు శారీస్ టు వాళ్ళకి సేల్ చేయొచ్చు ఆ శారీస్ సేల్ చేయొచ్చు ఇటు మళ్ళీ స్టిచ్చింగ్ చేయొచ్చు వాళ్ళ దగ్గర ద్గర తీసుకుంట వాళ్ళగ స్టిచ్ కాబట్టి రెడు బిజినె సెట్ అయిపోతది ఇంగా
చేశారు కొన్ని రోజులు ఫెస్టివల్ టైమ్ లో చేస్త తరు బోనల్ పండుగ ఆ టైం లో చే స్తారాండి వాళ్ళు
అవును కొన్ని కొన్ని ఫెస్టివల్స్ అప్పుడు తీసుకొస్తే అప్పుడు కొంచెం బిజినెస్ మంచిగ రన్ అవుతుంది
ట్వెల్స్ అప్ప్పుడో
ఊహు ఓకే అండి మీరు మయ్ చయిదె అండి
చెయ్యాలండి నేన్ కూడ
సమ్మర్లో అట్ల ట్రాై చేస్తే బెటర్ ఏం
ఇక్కడ ఆంటీస్ చెప్తుంది చేపిస్తాంది అడగాలండి ఎంత తీసుకుంటారొ మరి
ఉహ్
ఓకె అండి బాయ్